హాయ్ బాగున్నావా ఆ బాగున్నాను ఉహ్ ఏంటి మరి విశేషాలు చెప్పాలి
ఆహా ఏముంది ఎండాకాలం కదా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
అవును నువ్ చెప్పింది నిజమే ఈ ఎండాకాలంలో ఎక్కువగా పానీయాలు తీసుకు కోవాలి జ్యూసులు రోజుకి రెండు మూడు మంచిగా తీసుకోవాలి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అవును నేను కూడా నా పిల్లలకు రోజు మజ్జిగా జ్యూస్లు ఇంకా పుచ్చకాయ పుచ్చకాయ కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అవును పుచ్చుగాడ చాలా మంచిది మా సైడ్ అయితే అమ్మడానికి బాగానే వస్తున్నారు అవును మా సైడ్ కూడా అమ్మడానికి వస్తున్నారు మా మా రోడ్డుకి కూడా రోజుకి ఆ అలా ఒకటి రెండు కాయలు తీసుకొని కోసి ముక్కలు చేసి ఇస్తున్నాను పిల్లలకి అది నిజంగా చాలా ఆరోగ్యమే.
నేను కూడా ఆ నా పిల్లలకి కూడా అలా ఇస్తూ ఉ ఉండాలి ఇప్పుడు ఎవరు రావట్లేదు ఎక్కువ అందుకే తీసుకోలేదు ఈ మధ్య యా
ఇంకా ఏంటి కూలరు ఆ వేసుకొని పడుకుంటున్నారా
ఆ అవును కానీ పిల్లలకి కొంచెం జాగ్రత్తగానే ఉండాలట బాగా చల్లదనం కదా అది
ఆ అవును ఇంకా ఏంటంటే ఆ చిన్న పిల్లలు కదా బయట పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇలా ఎక్కువగా ఉంటేనే ఉంటాయి వెళ్ళాలి కదా కానీ తప్పదు కానీ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకు కోవాలి అని కొన్నిటికి హాజరవుతున్నాను కొన్నిటికి హాజర అవ్వలేకపో పోతున్నాను ఆ మా ఆయన కూడా వద్దని చెప్తున్నారు పిల్లలను తీసుకొని వెళ్ళడం కదా
అవునను చెప్పింది నిజమే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్ళకుండా ఉంటేనే మంచిది.
నేను అందుకే సరే ఉమ్ చెప్తున్నారు కదా అని ఆలోచించి వెళ్ళడం మానేస్తున్నాను ఇంకా నెల రోజులు లోయితే బడి పెడతారు పిల్లలకి బడికి వెళ్ళిపోతారు
అవును నా పిల్లలు హాస్టల్ వాళ్ళకి హాస్టల్ ని పంపించాలి వచ్చే నెల ఒక పదిహేను రోజులు ఆగి నేను కూడా పంపించేస్తాను.
సెలవులు చాలా తొందరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది కదా
అవును మాకు కూడా అలానే ఉంది పిల్లలు కూడా హాస్టల్లో ఉండి వచ్చిన వాళ్ళు మళ్ళీ తొందరగా గడిచిపోయాయి మళ్ళీ హాస్టల్ కి వెళ్ళి పోవాలి మమ్మీ అమ్మా అని అంటున్నారు
ఇంకా ఏమిటి మరి విష ఏషాలు ఇంకా ఏమిటో చప్ కాళీ
చెప్పు ఏముంది ఆ ఉప్మా చేశాను ఉప్మా తిన్నాను పిల్లలకి కూడా తినిపిచ్చాను
నేనేమో దోస చేశాను తిన్నాను పిల్లలక్ కూడా పెట్టేసాను మా అత్తగారేమో బయట్ టా కరువు పని చేస్తారు కదా ఇటు మన ఊళ్ళలో కరువు పనికి వెళ్ళింది వద్దున్నే ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది
అవునా కరువు పని అంటే ఆ ఎన్ని రోజులు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది
కరువు పని అంటే ఏ పని లేనప్పుడు మామూలుగా స్ తా రోడ్ల పక్కన కాలవలు కానీ గడ్డి కానీ ఏదైనా సరే శుబ్ బ్రం చేయించడం అది గవర్నమెంట్ వాళ్ళు చేపిస్తారు దానికి ఒక వంద రూపై వంద రోజుల పని అని చెప్తారు దీన్ని ఇంకొక పేరు వంద రూపాయలు ఇస్తారన్నమాట రోజుకి వెళ్ళి ఉమ్ ఒక రెండు మూడు గంటలు చేస్తారు నాలుగు ఒక మూడు నాలుగు గంటలు చేస్తారు చేస్ సి వచ్చేస్తరు
అవునా మా సైడ్ లేదు నాకు తెలియదు కూడా ఇది ఏదో బావుంది కదా పని లేని ట్యా ఓ సమయంలో ఇలా పని కల్పించడము గవర్నమెంట్ ది నిజంగా ఆమ్ మం చ్చి ఉమ్ పథకమే ఇది
ఆ అవును ఈ పథకం పెట్టి చాలా ఇయర్ చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇంకా పని కొంచెం ఎక్కువ చెప్తున్నారు దానికి తగ్గ వేతనం కూడా ఇస్తున్నారు
అవునా
ఎ తీసుకున్నారు ఈ ఇప్పుడు మూడు వందల దాకా ఇస్తున్నారు నాను అబా